నమస్కారం అండి
ఆ నమస్కారం అండి బాగున్నాం మీరెలా ఉన్నారు
బావున్నాం బావున్నాం అండి మీ మీద నాకు ఓ చిన్న ఒక అపోహ ఉంది ఎడ్యుకేషన్ మీద
ఆ చెప్పండి
సో మీరు మంచిగా చదువుకున్నారు కదా మంచిగా ఎం బి ఏ కంప్లీట్ చేసారు మీరు సో ఆ ఇప్పుడు ఇప్పుడున్న జనరేష న్స్ లో టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మంచి స్కోర్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ కి ఫైవ్ ఫిఫ్టీ వచ్చాయి మాకు తెలిసిన అబ్బాయికి అబ్ బ్బాయ్ నన్నొచ్చి సజ్జెస్ అడిగాడు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాం అనుకుంటున్నాను ఇప్పుడు టెన్త్ అయిపోయాక ఎలాంటి కోర్స్ చేస్తే ఫ్యూచర్ లో మంచి జాబ్స్ వస్తాయి సో మీరు ఉన్నత అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్న మీ నుంచి మీరు ఏమన్నా సజెస్ట్ చేయగలుగుతారా మీరు ఒక టైమ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కేటాయించి నాకు చెప్పండి
ఆ చెప్తానండి ఖచ్చితంగా అంటే ఆ ఇప్పుడు స్టూడెంట్స్ వల్ల కోర్ ని బట్టి తీసుకుంటే వాళ్ళ కెరీర్ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు అది నిజంగా చదివారా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చదివారా దాని బేసిస్ మీద తీసుకుంటే వాళ్ళు ఇట్లాంటి కోర్స్ చేయొచ్చు అట్లనా లేకపోతే పేరెంట్స్ ప్రేజర్ ఉంటుంది కదా అంటే నలుగురిలో గొప్ప చెప్పుకోవాలి మా కొడుకు ఆ ఎంపిసి గ్రూప్ అంటా బైపిసి ఇలా
ఆ పేరెంట్స్ పేరెంట్స్ అయితే కొద్దిగా స్టేటస్ గానే ఆలోచిస్తారు గొప్పగా చెప్పుకోవాలన్న ఉద్దేశంతోనే బట్ బాబు కూడా మంచి ఇంటలిజెంట్ సో అందు కానీ మిమ్మల్ని ఎందుకంటే మాది చాలా విలేజ్ అండి మాకు పెద్దగా అవేర్నెస్ లేదు సో మీరు ఏమన్నా చెప్పగలిగితే మాకు హెల్ప్ అవుతదని చేసాం ను వేరే వాళ్ళు చెప్పారు మిమ్మల్ని అడగమని అందుగర ఒకసారి మంచిగా ఒక రోడ్ మ్యాప్ప్ చే తారని ఆశిస్తున్నాను చెప్పండి
రోడ్ మ్యాప్ ఏముంటుందండి అంటే మీరు ఆ ఆ స్పెసిఫిక్గా ఏ కెరియర్ గురించి అడుగుతున్నారు అంటే ఆ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన లేకపోతే మీరన్నరు కదా ఎంబిఏ గురించి అట్లనా
హా ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎంబీఏ చేశారు కదా ఎంబీఏ చేస్తే ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయండి
అది మీరే చెప్పాలండి ఎందుకంటే మీరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ నాకు తెలుసు అంటే మీరు మాట్లాడే విధానం కానీ మీరు జాబ్ చేసే స్థాయీ కానీ అంటే స్టూడెంట్స్ మీతో ఆ మాట్లాడే విధానం నేను చూసాను దగ్గర ఉండి ఎందుకంటే మా ఊరి నుంచి కూడా కూడా ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుని కూడా ఇప్పుడు మంచి వెల్ సెటిల్డ్ జాబ్ లో ఉన్నారు
ఓకే నా విషయానికి వస్తే మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను బట్ బైదవే నేను కూడా ఎంబీఏ కంప్లీట్ చేశాను సో మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి నా సజెషన్ ఏంటంటే సి ఎంబిఏ ద్వారా హైయెస్ట్ ప్రపంచంలో అత్యధిక శాలరీ తీసుకున్న వాళ్ళు ఎంబిఏ స్టూడెంట్స్ ఉంటారు మరి లీస్ట్ కూడా ఎంబిఎ స్టూడెంట్ ఉంటారు డిపెండ్స్ ఆన్ వాళ్ళ స్కిల్ సెట్ బట్టి వాళ్ళు ఎంత అయితే స్కిల్ డప్ అవుతారు మంచి కమ్యూనికేషన్ పెంచుకుంటారు అనే దాని మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద డీప్ పెన్స్ ఐ ఉంటుందండి
మీరు ఎ ఎక్కడ కంప్లీట్ చేస్తార అంటే మీ ఆ ఫస్ట్ స్కూల్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ ఎట్లా స్టార్ట్ అయింది.
నెంషినెన్ చిన్నప్పటి నుంటి గవర్నమెంట్ స్కూలే అండి నేను చదివిందంతా.
గవర్నమెంట్ స్కూల్ అయిండి కూడా అంటే ఇట్లా ఎంబిఏ కంప్లీట్ చేయడం.
ఆ అవునండి నే నేను గవర్నమెంట్ స్కూల్లో చదివేవాన్నని యావరేజ్ స్టూడెంట్ మరి ఎంత మంచికి కాదు మరి అంతా డల్ కాదు ఎక్కువ గేమ్స్ మీద నాకు ఎక్కువ ఫోకస్ ఉండేది క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టము. స ఎనీ టైమ్ నాకు క్రికెట్ మీదే ఉండేవన్నీ స్కూల్స్ ఎగ్ కొట్టేసి ఎగ్జామ్స్ కూడా రాయిపోకుండా సాటర్డే. తే అసలు స్కూల్ కి వెళ్ళవని కాదు అలాగా. మీకు వినింటారు కదా గవర్నమెంట్ స్కూల్స్ లో ఎలా ఉంట ఎన్విరాన్మెంట్ సో ఆ విధంగానే మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. చదువు పరంగా అయితే అంత ఆసక్తిగా లేకపోయినది అప్పుడు అంత గైడెన్స్ కూడా లేదు మాకు చెప్పేవాళ్ళు.
అ
సో అలాగా హ్యాపీగా గడిచాయి ఆ రోజులు మరి టెన్త్ అయిపోతనే నేను ఎంపీసి తీసుకున్నాను మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సో అ తీసుకుంటే మంచి పెద్ద పోస్ట్లు వస్తాయినేది అప్పట్లో చాలా బూమింగ్ ఉండేది ఎంపీసి తీసుకున్న వాళ్ళు బైపిస తీసుకున్న వాళ్ళు. చాలా గొప్ప స్థాయికి వెళ్తారు అని.
కానీ మీరు చెప్పే. విధానం చూస్తే అంటే మీరు అన్నారు అంటే నేను అంత బైట్ స్టూడెంట్ కాదు బ్యాక్ బెంచ్ అన్నారు. హా‌ బట్ అంటే అంతా వెనుక ఉన్న ఒక స్టూడెంట్ అంటే ఎంపీసి గ్రూప్ తీసుకొని అంటే ఫిజిక్స్ కానీ ఇట్లా దాంట్లో సర్వైవ్ అవ్వచ్చా. మీరు ఎలా అయ్యారు అంటే ఎట్లా. సక్సెస్ గా అది రీచ్ అయ్యారు ఎంబిఏ అక్కడ వరకు.
యా సో అదే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయినా కదా చాలా మంది. చాలా అపోహాలు ఉంటాయి ఏమి తీసుకోవాల అనేసి.
ఆవ్
నాకు కూడా పెద్దగా అవాహన లేదు అప్పుడు చాలా మంది ఎంపీసి బైపిసి సిఈసి హెచ్సిసి లాగా నాలుగు గ్రూప్స్ మేజర్. కనపడేది మా కళ్ళు ఎదురుగా ఎక్కువ మంది బీక్ బీక్ కం. అంటే సిఈసికి హెచ్ఈసికి వెళ్ళే వాళ్ళు సో హెచ్సి తీసుకునే వాళ్ళు లైక్ బిఏ కంప్లీట్ చేసి ఎంఈ కంప్లీట్ చేసి. వాళ్ళు సివిల్స్ మీద కొద్దిగా అలా మార్గం ఉంటుందనేసి కొద్దిగా. తెలిసింది. తర్వాత సిఈసి వచ్చేసరికి బికమ్ ప్లస్ ఎం కామ్ లేక్ ఎంబీఏ తర్వాత మంచిగా టీచింగ్ పోస్ట్ అవ్వచ్చు. ఇలా వెళ్ళొచ్చు. ఫౌండింగ్ పోస్ట్ కావచ్చు అని సో ఎంపీసి వాళ్ళు బైపీసి వాళ్ళు అంటే. ఈ రెండు దాన్లకన్నా ప్రొఫెషనల్ కోర్సు చాలా హైలీ మంచిగా ప్రొఫెషనల్ గా ఉంటది ఫ్యూచర్లో మంచి వ్యాల్యూ ఉంటది అనే ఉద్దేశం. అప్పుడు అంటూండ్రి చాలా భయం కూడా అవు తుండ చాలా మంది ఏ తీసుకుంటే ఎప్పుడు చదువుతానే ఉండాలి ఎప్పుడు చదువుతూనే ఉండాల కష్టపడుతూనే ఉండాలా అనేసి చాలా భయపెట్టిచే వాళ్లు కూడా ఉండ్రి అవి తిసుకోవద్దన్ని బట్ మై ఎమై తే అది అవుతది సరే తీసుకుందాం కష్టపడదాం అనేసి తీసుకున్నా నేను ఎంపిసి
అంటే నువ్వు సొంత నిర్ణయమే మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయలేదు
ఎవరు చేయలేదండి ఫోర్స్ అయితే ఎవరు చేయలేదు ఎవరు కూడా గైడ్ చేయలేదు ఇది చేసుకుంటే ఫ్యూచర్లో ఎలా అవుతావు అని బట్ ఈ రెండు దానిల మీద పొయి ఎవర్ని అడిగినా చాలా కష్టపడాలా కువ చదవాల అనేదే ఉంటాండా సరేలే కానీలే అనేసి నేను తీసుకున్నాను అం
ఓకే ఓకే
కున్నంక చాలా ఇబ్బందులు అయితే పడినాను మ్యాక్స్ పరంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ పరంగా
నికు ఎవరైన గైడ్ చేశారా అంటే ఆ కష్టంలో మీకు ఎవరన్నా సజెషన్స్ ఇవ్వడం గానీ లేకపోతే నేను ఈ డౌట్ చెప్తాను క్లియర్ చేస్తానని ఎవరన్నా ఉన్నారా మీకు ఆ సిచ్యువేషన్‌లో
అంటే కాలేజీలల్లో ఏవైనా డౌట్స్ ఉన్నా సార్ వాళ్ళని అడిగే వాళ్ళం ఇంకేవరు అంత ఉండేది
అంటే మీకంటూ ఎవరన్నా ఒకరు ఉంటరు కదా స్పెషల్ పర్సన్ అంటే మీ ఫ్రెండ్ కావచ్చు అంటే మీకు లైఫ్ టైం ఒక గురువు లాగా అనిపించింటారు మీ కెరియర్ తను మలుపు తిప్పిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు మీరు అన్నారు నాతో ఒకసారి ఒక సారు ఉన్నారు ఆ అంటే నాకు సార్ లాగా కాదు ఒక టీచర్ లాగా కానీ నేను తన దగ్గర చదువుకోలేదు ఎప్పుడు కానీ నాకు ఒక తను స్పెషల్ పర్సన్ నాకు చెప్పారు ఏదో ఒక సందర్భంలో
మ్మ్ఉహ్మ్ నాకైతే గుర్తు రాలేదు కానీ అది క్లాసెస్ అనేది చెప్పాను మీకేమన్న తెలుసా
క్లాసెస్ అని చెప్పలేదు గనీ ఇంగ అంటే మీరు సాయి సేవలో వర్క్ చేసేటప్పుడు
అది అది డిఫరెంట్ ఫీల్డ్ అనమాట నా ఎడ్యుకేషన్ అది కొద్దిగ ఇంటర్మీడియెట్ కంప్లీట్ అయినంకనే జరిగిండేది అది
ఓకే
ఉమ్మ్ ఫస్ట్ ఇంటర్మీడియట్ నాకు టూ ఇయర్స్ దాని మీద ఎంబిఎస్ మీద బాగా కష్టపడ్డాను
ఓకే
సో కష్టపడి సో చాలా ప్రాబ్లమ్స్ అనిపించాయి నాకు ఒక్కొక్క ప్రాబ్లం టూ పేజెస్ ఉండేది మ్యాథ్స్
ఓహో
తర్వాత ఫిజిక్స్ కెమెస్ట్రీ ఏందిరా ఈ సబ్జెక్ట్స్ నాకు కూడా అంతే ఎంత లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి ఎంత స్టడీ చేయాలి క్వ్చన్స్ గుర్తుపెట్టుకోవాల ఫిజిక్స్ లో మై గాడ్ అనిపించేది సో అట్లా అనేసి నేను చాలా ఇబ్బంది పడ్డా ఎందుకు తీసుకున్నాన ఈ గ్రూప్ అనిపించేది అనమాట చాలా మంది బికమ్ ఆ లైక్ వచ్చేసి వాళ్ళు సీఈసీ వాళ్ళు బాగా జాలీగా ఎంజాయ్ చేసేవాళ్ళు క్లాసెస్ కే సరిగ్గా అటెండ్ కాకున్న అప్పుడు అనుకొనేది నేను కూడా అలా తీసుకుంటే బాగున్నేమో ఎందుకు తీసుకున్నానా అనిపించేది బట్ ఫైనల్లి లేదు ఇలా ఇట్లానే దాంట్లోనే నేను చేయ్యాలి కష్టపడాలి అనేసి చేశాను
హ అంటే వాల సిచు సిచువేషన్ ఇప్పుడు ఎట్లుందండి అంటే మీరు అనుకున్నారు కదా అప్పుడు అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు సిఈసి హెచ్ఈసి అని అంటే మీకు తెలిసే ఉంటుంది మా గ్రూప్ తీసుకున్న వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా ఉందో
వాళ్ళు కొంతమంది కొంతమంది మంచిగా అకౌంటెంటుగా సెట్ అయినారు కొంతమంది ఆ ఏదో సో నార్మల్ కంపెనీస్లో జాయిన్ అయ్యారు డిఫరెంట్ ఫీల్డ్స్లో సో కొంతమంది ఓన్ బిజినెస్ గా చిన్న చిన్న షాప్లు పెట్టుకుని నడిపిస్తున్నారు
ఓకే
సో అలా ఉన్నాయండి తర్వాత సేమ్ట్రల్ అయిపోతేనే నేను యాక్చువల్లీ ఇంజనీరింగ్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నాము ఎంసెట్ రాయాలనేసి ఏమంటే అప్పుడు ఇంజనీరింగ్ చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతది అనేసి స ఇంజనీరింగ్ చేయ లేదు ఎంసెట్ కూడా నేను రాయలేదు సో డైరెక్ట్ డిగ్రీ జాయిన్ అయి నను డిగ్రీ కూడా బీఎస్సి చేశాను ఎంపిసిఎస్ అది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేశాను దెన్ నేను ఐ సేట్ రాసాను తర్వాత ఎంఎస్సి ఎంఎస్సి పిజీ సేట్ కూడా రాసాను ఐసెట్ లోను మంచి ర్యాంక్ వచ్చింది నాకు పీజీ సేట్లో కూడా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కూడా మంచి ర్యాంక్ వచ్చింది ఎస్కే లోనే వచ్చింది నాకు యాక్చువలీ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ యాక్చువల్లీ మంచి ర్యాంక్ వచ్చి మంచిగా బట్ నేనే పోలేదు ఎక్చవలి ఎ ఎందుకులే ఎంఎస్సి కంప్యూటర్ సైన్సు సో ఎంబిఎ చేద్దాము ఎం బి ఎ మీద మంచి స్కోప్ ఉంటది ఫ్యూచర్ లో కే ఎలాంటి బిజినెస్ ఓన్ గా లేదంటే ఏమన్నా కంపెనీస్ చేసిన మంచిగా ఉం టా అనేసి ఇది ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చేస్తా ఓన్లీ టీచింగ్ ఫీల్డ్ గానీ లేదంటే ఏదైనా కంపెనీలో చేయాలంతే దీని మీద సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కదని ఎం బీ ఎ చూ చేసుకున్న ఎంబీఏ కంప్లీట్ చేశాను అనేసి ఎంబీఏ మంచిగా చేశాను దాని తర్వాత మంచి ఫేస్మెంట్స్ లో వర్క్ చేస్తున్నామండి ఇది కానీ ఇప్పుడు ఎవరైతే తే స్టూడెంట్ గురించి అడిగావో ఆ స్టూడెంట్ కి మనం చెప్పినది కాదు కానీ ఆ అబ్బాయికి ఎలాంటి సబ్జెక్ట్స్ ఇష్టమో, దేని మీద ఆశక్ ది ఎలాంటి జాబ్ మీద ఆసక్తి ఉంది, తను ఏం కావాలనుకున్నాడు? ఆ గోల్ సెట్టింగ్స్ బట్టి మనం తనకు గైడెన్స్ చేయాలి గని, మనకు నచ్ చ్చినట్టుగా గైడిన్స్ చేయడం తప్పండి నన్నడిగితే నేను ఎప్పుడు అట్లా సజెస్ట్ చెయ్యను, తప్పు గుడ అది
నేను కూడా అదేనండి, నేను కూడా అదే అనుకున్నాను. చదివేది తను, తనకు ఏ సబ్జెక్ట్ మీద ఇష్టం ఉందో, అంటే తను తెలిసిపోతది ఈ సబ్జెక్ట్ లో
ఉమ్ ఓకే
తను ఈ సబ్జెక్ట్ అయితే నేను గెయిన్ అవ్వగలను ఖచ్చితంగా. అసల్ నాకు కెరయర్ కనిపిస్తుందని తనకు కాన్ఫిడెంట్ ఉండాలి, ఏ గ్రూప్ తీసుకున్నా కానీ మధ్యలో పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ వీళ్ళు ఎవ్వరు చెప్పిన మాట వినకూడదు, ఎందుకంటే ఆ మనం పరువు గురించి న ఎవరు ఏమనుకుంటారా అనుకుంటే, మళ్ళీ తన కెరీయర్ ఏమైపోతుందో, పరువు కోసం తీసుకున్నాం అనుకో మనం ఇప్పుడు ఒక గ్రూపు తను సర్వైవ్ అవ్వలేక, ఇటు పేరెంట్స్ కి చెప్పలేక తను ఎంత డిప్రెస్ అవుతాడో, మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదండి, మనం చదవలేం. తను దగ్గరుండి. నేను గుడా అదే చెప్తూన్నాను, నీ ఎవరు అడిగినా చిన్న గ్రూప్ గ